ఆ విన్పిస్తుందండి
ఆ ఏం చేస్ స్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే అలా అన్నం తినేసాను
అవునా తిన్నా అండీ పొద్దున్నుంచి ఏం చేసినారు
గానే మా ఇంటికాడ పొలం ఉంటదండి ఆ పొలం దగ్గరకి వెళ్ళినం అండి పొలం చాలా మా పొలంలో ము మొక్కజన్న కంకులు అవి చెట్లు పెట్టినం అన్నట్టు అయితే వాటి కోసం వెళ్ళినమండి మేము పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకుంటాం మేము ఒక కట్టె పుల్ల ఉంట యాపాకు పుల్లఉంటందండి వాటితోట బ్రష్ చేసుకుంటాం మీకు తెలుసా అండి
అవునా తెలియదండి మాకు కోల్గేట్ ఒకటే తెలుసండి
అవునా కోల్గేట్ అనేది కెమికల్స్ తో రెడీ అయి ఉంటాయి కానీ అదే యాపాకుతో ఆకు ఉంటంది కర్ర కట్టెపుల్ల ఆ కట్టె పుల్లతోటి పళ్లు తోమ్మకోండి చాలా మంచిగా అంటారు
అవునా అండి ఇంకొక మళ్ళా వచ్చినప్పుడు నేను ప్రయోగిస్తానండి
ఆ ఇంకా లేవగానే చాయ్ తాగు తర్వాత లేవగానే మళ్ళీ న్యూస్ పేపర్ చదుతాంమండి న్యూస్ పేపర్ చదవడం అలవాటు ఉందా అండి మీకు
ఆ ఉందండి చాలా బాగా చల
నేనైతే నాకు నేనయితే మెయిన్ హెడ్లైన్స్ చదువుతా అండి ఆడుకునే బొమ్మలు ఉంటే ఆడుకుంటా అండి బొమ్మల తోటి
అవునండి వెనక వెనక పేజీలో బొమ్మల గురించి లేకపోతే ఒక ఆటదాని గురించి ఉంటదండి ఆడుకోవచ్చు దాట్లో
అవును
సండే సండే ఆ అరు అదే అండి అదే ఆదివారం రోజు అయితే ఒక బుక్ వస్తఅంటే ఒక పుస్తకం వస్తందండి ఆ పుస్తక లో అన్ని మనం అంటే ఆడుకునేటివి కథలు కొన్ని చాలా మంచి మంచి వస్తాయంండి నాకు చాలా నచ్చుతుది ఆదివారం బుక్
ఆ నాకు కూడా చాలా ఇష్టం అండి ఇప్పుడు మీకు ఆదివారం బుక్లలో సుడోకో గేమ్ తెలుసా అండి సుడోకో గేమ్ చాలా మంచిదంట జ్ఞాపక శక్తి పెరుగుతుందంట
అవునండి చాలా మంచి ఇది ఇంకొకటి ఏంటంటే దాంతో జ్ఞాపక శక్తితో పాటు మనం నీ ని జీవితంలో కూడా దణిక్ ప్రయోగించుకోవచ్చండి ఏవేవి గుర్తు పెట్టుకోవాలి ఆ ఆట ద్వారా
అవునా అండి
దాంట్లో మళ్ళీ మన ఏమంటారు వంటల గురించి కూడా కొన్ని ఇస్తారంండి ఎక్కడెక్కడనో ఎవరెవరో గెలిచినయి వా లేకపోతే వాళ్ళకు వచ్చి ఆ దాని గురించి వాళ్ళు జన్ జన్ జన్మించిన దాని గురించి కూడా ఆ బుక్ లో అంటే ఆ పుస్తకంంలో ఉంటదండి
అవునండి నేను ఒక మాట యా విన్నానండి జో అంటే ఆదివారం బుక్కులు ఆదివారం బుక్లులా అన్ని మస్తు మస్తు కథలు ఉంటాయంట కదండి చాలా ఆమా నాన్న అయితే చదివి మస్తు చెప్తాడుండి నాకు అసలు చాలా ఇష్టం అండి కథలు చెప్తాడు మా నాన్న ఆదివారం బుక్స్ లల్ల గీసి చాలా ఇష్టమ అండి నాకు
అవునండి వేను కూడా మా నాన్న ఎప్పుతుంటే విన్నానండి నువ్వు కూడా ఒకసారి చదువు నీకు కూడా నీకు మంచి అనిపిస్తుది నువ్వు కూడా ప్రతిసారి ఆదివారం బుక్కే కాకుండా దాంతో పాటు మన న్యూస్ పేపర్ ఉంది కదాఅండి అది కూడా చదివితే నీకు చాలా బయట ఏం జరుగుతుంది ప్రపంచం ఎలా పోతుంది అన్ని తెలుస్తాయని పోపుల నల మూలలు నుంచి మనకి ఏ సమాచారం అనేది ది న్యూస్ పేపర్ లాచ్ అయితే వచ్చేస్తది కాబట్టి మనం అను చదువుతే ఓక్ క్క దగ్గరనే ఉండి మనం నలుమూలల ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు
అవునండి మీకు న్యూస్ పేపర్లల్లా హెడ్లైన్స్ చదవడం ఇష్టమా అండి
అవునండి చాలా బాగుంటది ఇప్పుడు మనం మొత్తం చదివేంత ఆ కుంటారు టైం అయితే ఉండదండి ఓపిక లేకపోతే చదువుకోవచ్చు చదివిన ద్వారా మనకు మొత్తం ఆ ఏమంటారు ఆ దాంట్లో సంబంధిం చిన మొత్తం సమాచారం ఆ ఒక్క హెడ్ లైన్ లో అర్థమయిపోతుందండి
అవునండి నేను ఇంకొక మా ఆ ఆంధ్ర పే ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్సు అన్నీ నాకు తెలుగు పేపర్లు అంటే చాలా ఇష్టం అండి
హు నమక్ నమస్తే తె తెలంగాణ కూడా బాగుంట
అవునండి నమస్తే తెలంగాణ పేపర్ కూడా ఉంటది అవును విన్నానండి ఒకసారి
హు ఈనాడు సాక్షి ఆ ఆం ఆంధ్రజ్యోతి
ఆ అన్నిట్లలో ఒకటే కంటెంట్ అండి సేమ్ ఉంటది కాకపోతే ఆ పేవ్ పేర్లు వేరే అంతేనండి
ఆ అంతే అండి అవి ఛానల్స్ ఉంటాయి కదండి దాని తగ్గట్టు ఈ పేపర్లు అన్నట్టు ఇంకోటి ఏందింటే పొద్దున్న లేవగానే మనం లేచి బ్రష్ ఎట్లా చేస్తామో బ్రష్ చేయక ముందే మన ఇంటి ముందల న్యూస్ పేపర్ వచ్చి ఉంటదండి
అవునండి మా ఇంటికాడ పాలు కూడా పాల ఆయననే తెచ్చిస్తాడండి పాలు పోస్తాడు అటు ఇంకా కాయి ఆ పేపర్ ఇచ్చిపోతాడు న్యూస్ పేపర్ రోజు
అవునండి మా దగ్గర గూడా అంతే అండి ఇక్కడ అంటే వాళ్ల పనే అది గదా అండి పా వాళ్లు గూడా దిన్ దీనిపైన చాలా దృష్టి పెడతారండి ఏ ఎక్కడెక్కడ ఏ సమాచారం ఎట్లయితుంది ఎక్కడ మంచి జరుగుతు తుంది ఎక్కడ చెడు జరుగుతుంది మన దేశం దేశం ఎక్కడ పోతుంది పక్క దేశాలది ఏమన్నా ఐతున్నాయా అన్ని తెలుస్తు తయండి మీకు తెలుసా అండి మొన్న ఏదో మొన్న ఆ అన్ని పక్క దేశాల్లో చాలా జరుగుతున్నాయంట అండి
ఆ అవన్నీ న్యూస్ పేపర్ల వల్లనే మనక్ తెలిసిందండి న్యూస్ పేపర్లలో చెప్పిన సమాచారం అంతా నిజమే ఉంటందండి ఏమో అంటే అబద్ధాలు ఏం చెప్పారండి న్యూస్ పేపర్లలో
అవునండి సో ఇగ అప్పటి నుంచి ఇగ నేను గూడా అప్పటిదాకా నాకు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండే మధ్యలో ఇగ నాకు ఎందుకో టైం ఏమంటారు సమయం సరిపోలేక చదవలేదండి కానీ ఎప్పుడైతే ఈ యూదు ద్ధాల గురించి తెలిసిందో అప్పటి నుంచి మొదలు పెట్టినానండి మల్ల పొద్దున్నే లేవడం లేవగానే న్యూస్ పేపర్ చదవడం అదొ క్క ఏమంటారు మంచి మం మంచిగా కనిపిస్త మంచి అనిపిస్తదండి పొదుపు పొద్దున్న లేవగనే
అవునండి మీరు పొద్దున్నే టిఫిన్లు ఏమేమి చేసుకుంటార అండి
నాకు మాకు సంబంధించింది అయితే నాకు ఇష్టమైంది చాలా అంటే చాలా ఇష్టమైనది మసాలా దోశ అండి
అవునండి మసాలా దోశ నాకు కూడా మసాలా దోశ అంటే చాలా ఇష్ ఇష్టమండి మీకు ఎలా చేయాలో తెలుసా అండి మసాలా దోశ చెప్
ఆ చేయడం తెలీదండి నార్మల్ గా తినడం తెలుస అండి మీకు
నాకు తెలుసా అండి నేను చెప్ప పలా అండి మరి మీకు
చెప్పండి చెప్పండి నేను ఇంకొక్ ఒకసారి ఇంట్లో ప్రయోగిస్తాను
పిండి ఇంకా మీనాపగుండ్లు నానబెడతారు ముందు రోజే దాన్ని మిక్సీ బట్టి నెక్స్ట్ రోజు పెనం మీద దోశలాగా వేయడమే అంతేనండి ఈజీ అండి దోశలు వేసుకోవడం
అవునా అండి నేను నింగ్ మళ్ మీరు చెప్పినారు కదా అండీ అ ఒకసారి ప్రయోగిస్తానండి
ఆ అందులో కొంచెం టేస్ట్ కి తగ్గట్ టు సాల్ట్ కూడా వేసుకోవాలండి ఉప్పు ఉప్పు వేసుకుంటేనే కదా అంటడి మంచిగా అనిపిస్తది
అవునండి దాంతో పాటు చట్నీ కూడా ఉండాలండి ఆ చట్నీ ద్వారానే మనకు రుచికరంగా కనిపిస్తది
అవునండి మీకు తెలుసా అండి చెట్ ట్నీ చేయడము ఏట్లేనో
ఆ అండి నాకు తెలిసినంతవరకుతే పల్లీ చట్నీ తెలుస అండి పల్లీలలన్ని ఇట్లా ఎంచుకొని ఆ మిరపకాయలు అన్ని దానికి సంబంధించినన్ని ఎంచుకొని ఎంచుకున్న తర్వాత మిక్సీలో పట్టేసి దాంట్లో కొంచం నీళ్ళు వదిలేసి తర్వాత పట్ని పక్కకు పెట్టు ట్టే సుకుని తాలింపు తీసుకొని రెండు మిక్స్ చేసేస్తే చట్నీ నాకు తెలిసినంత వరకుయితే
అవునండి మీరు మీరు చెప్పింది అంతా కరెక్టేనండి మా ఇంట్లో కూడా ఇలానే చేసుకుంటాం చట్నీ అనడానికి అన్నము ఇంకా టిఫిన్స్ లలో ఈ ఉమ్మ్ చెప్తున్నా వినండి పల్ ఆ అయితే చట్నీ చేసుకోవడం శృ మాకు దోశల మీదకి చట్నీ ఇడ్లీకి చట్నీ ఇంకా వడలకి చట్నీ బోండాలకి చట్నీ తింటామ అండి సూపర్ ఉంటయి
మీరే చెప్పినారు కదాండి అన్నిటికి చెట్ బిర్యాని అందుకే నేను ఆ టిఫిన్ గుర్తుండదు కానీ చట్నీ ఎప్పుడు చేస్తారు కాబట్టి అది చూసి చూసి చూసి చట్నీ ఎలా చేయడం నేర్చుకున్నాను నేను
అవునా అండి
ఇలా దిని ద్వారా మనకి ఏమైతది అంటే అండి ఏమంటారు సమయం కూడా మనం ఒక అంటే మనం ఎట్లా చూసుకోవచ్చు ఒక
అవునండి ఇంగో మీకు మీకు ఈ విషయం తెలుసా అండి మరి మధ్యాహ్నం భోజనానికి పప్పు భోజనం చేస్తారు చాలా బావుంటది
భోజనం చేస్తారు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో ఇప్పుడు మనకి మొత్తం ఇది ఎండాకాలం కదా అన్ని పెళ్లిళ్లు జరుగుతుంటాయన్నమ్ మాట ఇంగా మ
ఆ నేను చెప్తా వినండి పెళ్ళి మా పెళ్లి ఉందండి పెళ్లి కి షాపింగ్ చేయాలండి మా అక్కయ్య పెళ్లి పట్టు చీరలు కొనాలి షాప్ కుండలు కొనాలి కు పెళ్లిలో కుండలు పెళ్లి సామాన్ పెళ్లి కార్డులు తయారుచేపియాలండి తలకాయ నొప్పి.
పత్రికలు మొత్తం పత్రికలు ఏపీ యాలే పత్రికలని మళ్ళ్ ఇట్ల పంచాలే
ఒక్కొక్కరి ఇంటి అవునండి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళాలండి అ అబ్బా ఇప్పుడు అయితే ఆన్లైన్ లోనే పెడుతున్నాం కానీ అబ్బా మా ఇంట్లో వాళ్ళ అయితే నానా రోజు కార్డులు పెట్టి రాండి అని అం
అప్పటి కాలం మనుషులు కదా అండి అప్పటి కాలం మనుషులు కదా అప్పటి
ఆ అవునవును వాళ్ళు నేనేమో డాడీ ఆ ఇలా ఫోన్ లో పెడదాం కదా నానా అని చెప్తే అట్లా కాదు నానా వాళ్ళు ఏమనుకుంటారు మంచిగా ఉండదు కదాండి పోయిచ్చి రండి పేపర్లు లెక్క కార్డులు ఇస్తేనే మంచిది అంటారు
అవునండి మనం పోయి కలిసి మాట్లాడి పత్రిక ఇచ్చ వస్తే అదొక వేరగా అనిపిస్తుందండి అరే వీళ్ళు వచ్చి పిలిచినారు కదా మనలాగా వచ్చి పిలిచినారు కా ఖచ్చితంగా వెళ్ళాలన్న ఒక వాళ్ళకి ఆలోచన అ అంటే వస్తునండి
అవునండి అయితే కార్డులు పంచడం వల్ల మంచి
కూడా ఉంటది కదా అండి హల్ది ఫంక్షన్ అని
అవునండి ఆ హల్ది ఫంక్షన్ అనగానే గుర్తు వచ్చిందండి ఎల్లో కలర్ బట్టలు వేసుకుంటారు అందరుూ చాలా బాగు కొత్త బట్టలు పసుపుతో ఆడుకుంటారండి
ఆ పసుపు ఆ పసుపు పసుపుతోనే అ అందరుూ మొత్తం అంత పసుపు పసుపుతో నిండిపోతుందిండి అంత రంగు రంగులమయం లాగా అనిపిస్తుందిండి ఆ రోజు హోలీ గుర్తొస్తుందండి నాకు
ఆ మీకు హోలీ ఆట ఆడుకుంటారా అండి
చాలా ఇష్టం అండి అన్ని రంగురంగుల కల రంగురంగుల దా అన్ని తీసుకొని పౌడర్లు తీసుకొని మనం అన్ని రుద్దుకుంటుండు వా నీళ్లతోని ఆడుకుంటుండు రే అసలు వేరే అసలు వేరే మజ అనిపిస్తుందండి
అయితే మేము కూడా అండి చిన్న పోయిన సంవత్సరం మా దోస్తుల తటి హోళీ చేసుకున్నా అండి అందరం ఐదఐదు కలర్లు బొట్టులు లాగా పెట్టుకున్నాం అండి ఒక రోజు అయితే ఆరెంజ్ బొట్టు పెడితే అందరుూ ఆంజనేయ స్వామి మాలా లేసుకున్నారా నడిగి రొకైంది
అవునండి అది చూసినప్పుడల్లా అంతే అనిపిస్తుది అవునండి అస్ సలు సంవత్సరానికి ఒకసారి వస్తుది కదా ఇగ ఆ పండుగ వాతావరణం వేరేగా అనిపిస్స పొద్దున లేవాలని మనం స్నానం చేయక మున్ దనే మనం ఆ కా ఏమంటా
పండుగ జరుపుకుంటాం అవునండి మా ఇంటికాడ పం డగా జరుగుతుదండి గుడ్లు తలకాయ మీద కొట్టుకుంటరు, కలర్లు పూసుకుంటరు చాలా ఆనందంగా ఆడుకుంటారండి పిల్లలందరూ.
ఆ అవునండి ఇంకా ఇంకేం చేస్తున్నరు.
ఏం లేదండి. ఇంకేముంది విశేషాలు ఇప్పుడు నైట్ అన్నం కూరలు ఒండాలి. ఇంగా మా నాన్న కూరగాయలు తెస్తా అంటే ఆగినా యిగా నేను వండుతా నేనే.
ఆ అవునా అండి ఏం చేద్దాం అనుకుంట్రూ.
ఏం చేద్దాం అనుకుంటా అంటే ఒంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా అండి. ఒంకాయ కూర ఒంకాయలు తీసుకురమ్మని చెప్పినా మా నాన్నకి తెస్తా అన్నడు.
అవునా గుత్తోంకాయా కరీయొచ్చు కదా మరి.
ఆ అవునండి అదే వంకాయ కూర అయినా, వంకాయ ఫ్రై అయినా మా డాడీ ఏం చేయమంటే అది చేస్తా.
అవునా ఇప్పుడు మీరిద్దరే తినబోతున్నరా.
ఆ మా నాన్న, మా అమ్మ, నేను ముగ్గురమేనండి. మా ఇంట్లో చిన్న ఫ్యామిలీ చాలా బావుంటదండి. ఆనందాలు ఆన ఆరు అంతా మస్తు అనిపిస్తదండి చిన్న ఫ్యామిలీతోని.
అవునా నీకు మళ్ళీ
సరే అండి మరి మళ్ళీ నాకు వేరే కాల్ వస్తుంది. బాయండి.
బాయ్